చెప్పచలా హలో నువ్వేం చేస్తున్నావే పోయినవా డ్యూటీ కి ఇనిపిస్తలేదే
వచ్చిన
హ్మ్ హ్మ్ ఇందులో ఎందుకో వాల్యూమ్ తక్కువ బాగా ఇనిపిస్ గాని చౌడు వచ్చంది నాకు హ్మ్ హు ఆ హ నార్మల్ గానే ఇందులో వాయిస్ తక్కువస్తుంది నిజంగానే వస్తుంది తక్కువే ఎం చేస్తున్నావ్ పోయేదుమా యా యా తక్కువ వస్తుంది కొన్ని క్లియర్ ఇని పిస్తాయి కొన్ని ఏమో అసలు ఇనిపియ్యవు వాయిస్ ఎం చేస్తున్నావే ప
మామయ్య వల్ల ఇంటికాడ ఉన్నాక్క
ఏ ఆ ఎందుకట్టున్నా పెళ్ళి అయిపోయిందా ఇనీ అమ్మ రెడీ కావను మినాలి కూడా మొన్న వచ్చా కదా
చేసినం
హు ఇంకేంటి అక్క ఉంద పోయిందా హా ఓకే
హు
శంకర పో ఇంకొక ఆమె ఆ ఏం లేదు వైర్ ఏమో కుర్చీ పట్టుకొని వేలాడుతున్నారు ఇంకా నా మిన్ను టీవీ పెట్టుకొని చూస్తున్నాడు ఏందమ్మా ఈరోజు హలో నాది కాదు సోని ఇది షమ్మ సోని ఫంట చెప్పరా
ఏం సంగతి
ఏం లేదు నువ్వే చెప్పాలి
ఏందమ్మా
ఏం లేదు సలే
ఎన్ని కాల్స్ అయినాయి
అవి చెప్పకూడదు ఇందులో సైలెంట్ గుండు దాని గురించి మాట్లాడద్దు ఇంగ
ఏజూ
ఆ అయ్యి మాట్లాడు కొదే ఇందులో
ఎందుకు మాట్లాడొద్దు
లేదు ఆ దానికి సంబంధించిన చేయ్యొద్దు
ఏం కాదు
మాట్లాడుతుందాం దాని గురించి కౌంట్ రాదు గాడిద మొఖమా తెలవదే నేను చూస్తా త్రీయో ఫోరో అంతే
హు హు
ఆ
ఉ
తిన్నావ
తినలే
శాలరీ వచ్చిందా ఫస్ట్ మంతు
రాలేదక్క ఫస్ట్ కి
ఫస్ట్ ఆ
ఆ
ఓకే ఎంతా కావాలి ఆ
ఇయ్యి
ఆ
ఊ
పెద్ద శాలరీ ఎ
టెను
టెన్ ఓకే ఓకే మల్లోకసారి ట్రై చేస్తే ఏమవ్ అసలు ఆప్షన్ ఉంటే చేసుకుంటాం ఏమో ఇవన్నీ ఎట్లా అక్క
ఎందులా ఎకండేంట్లనా ఆ ఆయన ఇప్పుడు ఇప్పుడు రాన్నర్ తీసుకుపోయేటట్టుండే ఎస్పీ కాంతు
ఆ ఆయన గంట వర్క్ ప్రెషర్ ఎక్కువే నా నాక్ తెలిసి ఈన సపరేట్ శాలరీ దీస్కొని మిమ్మల్ని మెం అనుకుంన్నం
అవును తింది అట్నే ఉంది అదే
నాకు తెలిసి సెక్యూరిటీ అందుకంటే ఆయన ఊంచి తెలుసు కాబట్టి చెప్తున్న
అయన అట్నే అంటుండు రే ఎంతీసురా ఇ ఇతే ఇన్ని ఇస్తురు కదా నేను కూడా ఇస్తా అని అంటుండు మళ్ళ ఆయన
అయ్ ఇప్పుడు మీకు బాన్స్ లుంటయి రా ఫెస్టివల్ ఫెస్టివల్ ఇంగొ ఇపుడు మాకోటీ ఇగ ఒకేలా రైస్ ని ఆ అదే ఎక్కువ రన్ అయితే ఎక్సట్రా బోనస్ లు వస్తాయంట
ఊహు
అ బాగుంటాయి బా బోనస్ లు లచ్చ లచ్చలు వస్తాయి వా అలాంటే ఒరిజినల్స్ కాట్టి మన వాళ్ళ కింద కాట్టి త తేలేలే పొ మసాలంత అలా అందుకే నువ్వు పోవే జరా శారీ పెంచుడడే రెండు రోజలకైనా నీ ప్రెజర్ ఎక్కో ఇ వాయ మ చేసుకునేది అమ్మాయ్ కదూ మంచినే అనుకుంటే ఒదన్న ఆలె ఇతరు జీతాలు
వెదర్ ఎక్కువ అంటే మనం రేయ్ మిల్లుల్లా అంటే పంపరాని ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా
ఊ అంటే నా కూడా ఫస్టు బయం ఉండేది కానీ ఇప్పుడు ఇంత గుల మేము లేడీస్ చేస్తున్నారు కొ కీర్ కాలంగ్ కూడా ఉంటాయి ఓకే ఓకే మ చెల్లె మనే ఆ ఎంతనే ఊ మ షెల్ల ననుకోడి వొనం ఇపుడు వుండు మంటే ఉంటలేదు ఆఫీస్ మొఖం మీద
నన్నే దింబి బేయనమ నన్ ఇలా దిబే బేయ
ఆమెతో ఇపుడ
ఆ ఇందాక్
ఇంకా
అడికిచ్చిన పార్లర్ క అడికిచ్చే సో నేను కలిసి వచ్చిన
ఆహా ఓకే ఓకే
అక్కడ దగ్గరేగా మ ఆఫీస్కి అడిగి
నీకా ఇగ ఇక్కడే కదా ఎ స్బీ ఐ కాంప్లెక్స్
ఎస్ బి ఐ కాంప్లెక్స్ కాదు ఊ మమాస్ మందిన్ ఇగ మోమోస్
అది మామస్ మండి అనేది నేను ఇంత వరకు చున్నే లేదు తెలుసా
ఆ
చూడలేదే మా మామస్ మండి ఏడసచ్చిందో నిజంగానే చూడాలే కే ఆర్ ఆర్ పీకేఆర్ ఫ్రాంచెస్ ఉంటాయిగా అదొకటే అడిగాము అంతే
ఆహా సాలరీ పడతదిగా ఫస్ట్కి పోదాం.
తీసుకుపోతావా తినిపిస్తావా నాకు అంత ఈజీగా తిరిగే ఆప్షన్ ఉంటే వినరు.
వా మో ఇందర్ పిల్లల్ ఇగ ఈ పెళ్ళిలైతే ఇదే బాధా
ఏందే
పెళ్ల్ల అయితే ఇదే
ఏ నాకేం తెలుసురా బ్బాయి ఇల్లులైనా ప్రాబ్లమే వస్తమ్మా
చావువస్తదండి అట అయితే
మీ అక్క కూడా ఏడికి పోకున్నాలేగా పాపం ఇద్దరి వేసుకొని.
ఏడికి రాదు తెలుసా ఇంతకుముందు అయితే వచ్చినప్పుడల్లా అటు పోదాం ఇటు పోదాం అనేది ఇప్పుడు పిల్లలూరు నేను రాను అని అంటది
అ నిజంగా నా పరిస్థితి కూడా అదే సో ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ అవుతుది కాబట్టి ఐరాపోతే ఉంటది కదా పుషమ్మ చేసుకుంటది మేనేజ్ చేస్తది అనా ఆలోచనతోటి షాప్ కి పార్లర్ కి పోతా ఇగ అండ్ల అదే ఏసుకొని తింటరు, చాప కూరలలో కూడా బాగా ఏసుకుంటరు ఇగా అలవాటయింది కాబట్టి నేను కూడా సరేలే పోవచ్చు లే అన్నట్టు పోతున్న ఆయనతో పాటువంట చేసుకొని లెదు ఆ ఒక పూట పోయినాక అదొక
స్కూల్ పంపిస్తున్నావా వాణ్ని
ఆ మదా
ఎందుకు జాయిన్ చేపియక పోయినవ్ అక్క అలవాటైతదా
ఆలోచన అయిపోయింది
ఆ
కుసో పెడితే ఉండమంటే ఉన్నాడు గంటసేపు అయ్యాలా నేను లేపోతే ఈగ తీసుకొని పట్టుకొని ఇంటికి పోతాడో అందుకనుకున్నావ్ వాణ్ని ఏడుసా పెట్టిన తెల్లారే నేను హైదరాబాద్ మేకప్ అని పోయినా హైదరాబాద్ మేకప్ అని పోయిన దాతపల్లి మేకప్ అని పోయిన మేకప్ లా సీజన్లో ఇగా ఏడ తీసుకుపోతా నేను ఇప్పుడు మళ్ళా మా వొళ్ళు ఉతిగా మా వొళ్ళు ఎవరిస్తారో కానీ. మా అయినా తీసుకపోయింది అయితే బేబే వినడు ఈయన మాట అయినా వినాల్సిదే గుర్తుపటి నను మా ఉ ఊర్ల తీసుకపోయినాయి అమ్మే కూడా చెల్ చెల్ అన్నట్టు ఇగా తీసుకొని వస్తాడు ఇగా ఇంటికి అట్లా ఇగా అంతసేపు ఆ ఇద్దరు వల్ల కాక నేను పోయి చూసుకొని మళ్ళా గంట పోయినో లేదో తెల్లారి మేకప్ ఒకటి రెండు రోజులు మళ్ళీ ఇటు వోచిన
ఆ
అవ్వలేదు అట్లా అంతై అంత డస్ట్ పీస్
అంగన్వాడి బడికి పోతే అలవాట అయిద్ది స్కూల్ జాయిన్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్
ఏమని అడుగుతాం అందులో ఒక ఆమె తెలిసినామే కలిసి ముచ్చట్లు వేస్తాం కాబట్టి అట్లుంటాయి గాని ఇగా ఎం
నెక్స్ట్ ఇయర్ ఎయ్యవ స్కూల్
కూఊల ైట్లు ఏని
డైరెక్ట్ వేసిన ఏంటారు
చేయాలిరయాల ఆడ బగుపాటి కూడా ఆడ హలో
ఆ
నిర్మలా సనియాక్క కద వాట్సాప్ చెయ్యి ఆ నెంబర్ కీ ది రీసెంట్ ఒక కస్టమర్ క్లోజింగ్ ఆమెకు వచ్చింది కదా నీకు ఐడియా ఉంటా ఇప్పుడు ఇచ్చవా పోసులు పోవచా చెప్పు రా రమ్య ఏం తీసుకుంటావ్ హలో పో హ ర ఆ
అరే ఏముందమ్మా పోతున్న ఆఫీస్ కీ పోతున్న వస్తున్న తింటున్నా పనుతున్నా మళ్ళా పోతున్నా పిచ్చి లేస్తుందక్క నాకైతే
ఆ చె స్ ప అక్కడ బెట్టి కింద కూర్చోబెట్టు ఐరాణి నువ్వు ఆ ఒక్క నిమిషం ఆ బొమ్మలు ఇటు వేసేసేయి
అవునా
అయ అఐ ఒక నాడు విట్టాల ఏదో సంంది క హలో అయిపోయింది టెన్ మినిట్స్ మళ్ళీ చేద్దాం పట్
మళ్ళీ చేద్దాం ఓకే
గ్యాప్ ఇచ్చి చేయి
ఆ
చేసే ముందు మళ్ళీ వాట్సాప్ టెక్స్ట్ చేయి ఓకేనా సరే బాయ్
బాయ్
బాయ్